హలో హలో
హలో
ఆ ఏమి
ఆ ఏం లేదండి
తిన్నారా అండి
ఆ తిన్నమా ఆ బోన్ చేసా మీరు చేసిన్రా
చేసానండి ఏం కర్రి అండారు.
మాది టమాటా పప్పు
ఓహో
టమాటా పప్పు అండి చారు చేసిన
అవునా
మిర్చీలు తెచ్చుకున్నము
ఉహు బయట ఫుడ్ తినొద్దు కదా అండి అయినా
అంటే ఇప్పుడో ఒకసారి అండి ఎప్పడికీ తెచ్చుకోము కదా అట్ల అప్పుడప్పుడు
మంచిగా ఇంట్లోనే చేసుకోవచ్చాండి మంచిగా నూనె తీసు నూనె మంచిగా ప్యాకెట్ల ఒక డబ్బా అయినా తీసుకోచ్చుకొని చేసుకోవాలి మంచిగా ఆ గోదమ్ పిండి మైదాపిండియా ఆ గోదమ్ పిండి కదా అండి ఆ శనగ పిండి ఓకే ఓకే ఓకే ఓకే శనిగ ఆ పిండితోటి మంచిగా మిర్చీలు మంచిగా శనగ పిండి తోటి మిర్చిలు చేసుకొని అదే మిర్చిలలో ఫస్ట్ మిర్చిలు పెద్ద మిర్చిలు తీసుకొచ్చుకొని కొంచెం దొడ్డి అయితేనే బెటర్ గా వస్తా ఉంటాయి కదా పెద్దయితే రెండు వర్క్ వర్కలు చేసి అందులో శనగపిండి కాసేపు నాన పెట్టినాక ఓ టెన్ మినిట్స్ తర్వాత నూనె లేసి నూనె కాగినంక నూనె లేస్తే అప్పుడు ఆ అది కొంచెం స్పైసీ ఉండేటట్టు చేసుకుంటే బాగుంటది అవి అవైనా లేకపోతే పకో డియిన్నా
పకోడి, మిర్చి, గార. లు ఇవన్నీ ఇలా చేసుకుంటారండి కానీ అప్పుడప్పుడు అట్లా ఇంగా చేత కాకపోతే తెప్పించుకుంటాం అట్లా ట్వంటీ రూపీస్ ఈ అట్లా అంతే అండి ఎక్కువ తేప్పించుకోము. ఎప్పుడో ఒక్కసార అండి మనము పప్పు ఇంట్లో ఉండాలి శనగపిండి ఇంట్లో ఉండాలి కదా అండి అవన్నీ ఉండాలి కదా
ఈ టైంకి లేకపోతే అట్లా అప్పుడప్పుడు అట్లా తెప్పించుకుంటమండి పని ఉంటే మిషన్ పని ఉంటే ఉంటది కాబట్టి ఊక చేసుకోలేము కాబట్టి తెప్పించుకుంటామండి.
కానీ, నునె ఇప్పుడు బయట కల్తీగుంది కదా అండి, మనం ఏం తినాలన్నా మా అస ఇప్పుడు అంతా కల్తీ కల్తీగా ఉంటుంది కదా! అదే ఏం తినాలన్నా తెలియట్లే కదా! అందుకే వేస్ట్ అందు కు బయట దీని ఆరోగ్యానికి అబ్ చేసుకోవడం ఎందుకండి వేస్ట్గా.
అవును నూనె కల్తీ వస్తుందండి. అందరు దగ్గులు వస్ న్నాయి అంత చిక్కగుంటుంది ఆయిల్.
అ
ఆ రేట్లు కూడ నూనె కూడ రేట్లు మస్త్ పెరిగినాయండి.
మ్మ్ మీ ద, మీ దగ్గర అందాజు ఎంత ఉందండి నూనె ప్యాకిటు
మ్ వన్ ఫిఫ్, వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉందండి.
మ్మ్ అదే అంటి అంతా, సెనిగ నూనె పాకెట్ రేట్లు గూడ
మ్ మస్తు రేట్లు పెరుగుతానే ఉంటె, ఏం కొనుక్కచ్చు కోవాలనో, కొనుక్కొచ్చుకొవద్దో తెలువట్లేదు. ఏ వండుకోవాలనో తెలవట్లేదు ఈ కర్రీ చూస్తే. అన్ని రేట్లు బాగ పెరిగిపోయినాయండి.
అట్లంటే, అసలు ముచ్చట మర్చిపోయిందండి. గ్యాస్ రేట్ ఏందండి, అసలు ఇప్పుడు మూడు నెలల దాకా బుక్ చేయాలన్ అంట గింత పెద్ద ప్రాబ్లం ఉన్నది ఏంటి అసలు?
అవునండి. గ్యాస్ ఎట్లనో ఏమ్ మాకు కూడ దగ్గరికి వస్తుంది డా దానికి డేటు. బుక్ చేస్తే బుక్ కావట్లేదన్ డి. అసలే టైం పడతది మీకని చెప్తాంది టూ డేస్ నుంచి బుక్ చేస్ అని ట్రై చేస్తానము. అసలు, అసలు బుక్ అయినట్టు పడట్లేదు.
మ్ అవును. ఇప్పుడు వేరే దేశం నుండి వరల్డ్ వార్ అయితుందంట. వాళ్ళకి మనకి పడతలేదు కదా! మనకు అక్కడ నుంచి ట్రాన్స్లేషన్ కావాలంటే కూడా, రానివ్వట్లేదంట. మూడు నెలల దాక మనకిది ఇప్పుడె. మొత్తం ఇబ్బందె అండి ఇప్పుడు ఇదే మనకంతా.
అవునండి. ఇట్లా ఇప్పుడిప్పటికీ మాకు అయిపోతే చాన కస్ టము మేము అనుకోలేదు సడల్ల. అదీ చే యడానికి ట్రై చేస్తానం కానీ, రాకపోతే ఇంగ బ్లాక్లో తీసుకోవాలనో ఏం చేయాల్ ఏమో అర్థం కావట్లేదండి అసలు గ్యాస్ తో మస్తు ప్రాబ్లం అయితంది అందరికీ.
సెల్లు దొరకట్లేదంటే బ్లాక్ లో ఎవలిస్తానండి
అంటే కొందరు ఇస్తరండి. డబ్బులు ఇస్ తె కొందరు ఇస్తారు గానీ, కొందరు ఇవ్వర్లే.
మ్ కానీ ఏమో ఇక గింతగానం ప్రభుత్వం ఇంతైనిట్ల చేస్తుందస్సలు ఏంటిదో ఏమో మన పరిస్థితి.
ఎట్లనో ఏమో అండి. ఇట్ల అన్నిటికి రేట్లు పెరుగు తున్నాయి. అన్నిట్ల ఆగిపోతున్నాయి ఏం వండుకోవాలనో ఏం వండు పోతే తెలువట్లేదండి.
మ్ ఆ గ్యాసు ఇప్పుడు ఇగ మల్ల త్రీ మంత్స్ దాకా రాదు. ఇప్పుడు ఇంగ మనకి అదే తిప్పాల్ ని ఇప్పుడు కూడ.
గదే కదండి ఎట్లా చేయాల్నో ఏమో. మాకు తెల్వక నేను బుక్ చే తీసుకోలేదండి. టైం ఉన్నది కావచ్చు అనుకున్నా నేను. అనుకోకుండా సడన్గ ఒకటేసారి ఇంతయింది. టైం పడతదని చెప్తాన్లు.
మ్ ఎ ఇగ చేసుకోవద్దు ఇప్పుడు ఇంగ. ఎవలకయిన బ్లాక్లు ఇచ్చినా మనకే దొరకట్లేదు ఇప్పుడు ఇంగ
అదే కదండి! ఎట్లా చేయాలనో ఏమో అర్థం కావట్లేదు. ఇటు చూస్తే వీటికి రేట్లు పెరుగుతున్నాయి. ఆయిల్ ప్యాకెట్కి గిట్ల ఇవన్నీ. ఇగ అందుకే, ఏం చేసుకోలేక అట్ల అప్పుడప్పుడు అట్లా తెచ్చుకొని, ఏదో ఒకటి ఎళ్ల తీసుకోవాలి కదండి!
అవును ఇంగ
ఇప్పుడే మిషన్ మిషన్ లేచినా అండి చీరలు ఫాల్స్ ఏసినా లేచినా
అంటే అందధ ఎన్ని చీరలు వేసిరు అండి
ఆ ఆ టెన్ చీరలు ఏసి
మా టెన్ ఆ అదే ప పది చీరలు ఏసిన్ల
ఆ పది చీరలు చీరల ఫాల్చు పీకో కింద మీద కొంగులు కుడతా ఫాల్స్ వేస్తా బ్లౌజులు కుడతా
ఓకే ఇప్పుడు బ్లౌజ్ ఒక బ్లౌజ్ కుడితే ఎంత అండి
ఆ టూ హండ్రెడ్ అట్లా ఇగా బ్లౌజుని బట్టి రేట్ అండి
త్రి తీసుకుంటారా అండి
ఆ తీసుకుంటామండి ఎస్తాం అది కూడా కుట్టిస్తాం త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అట్లా ఇగా మనిషికి ఒక రేటు అట్లా తెలిసినోలకు తేలవనొలకు ఒక్కొక్క రేటును బట్టి తీసుకుంటాం
బాగా బ్లౌజ్ కి బాగా హెవీగా మాఘం ఉంటే ఇబ్బంది అయితది కదండి కుట్టడానికి
ఆ అవునండి కొంచెం కష్టమ అయితది చూదులు ఇరుగుతూ ఉంటాయి ఇక దాన్నిగా చాలా టైం పడతా ఉంటది ఇగా
హమ్మ్
ఇగ నార్మల్ అయితే వన్ ఫిఫ్టీ అట్లా అట్లా తీసుకుంటాం కొంతమందికి
అవును అసలు మీ వాళ్ళకి మగ మగ్గం వేసేటోలకి వాళ్ళకి ఈజీ గానే అయితది క్లాత్ మీద ఈజీ గానే చేస్తారు కాని మీకైతే కుట్టడానికి ఇబ్బంది అవుతాది కదా
టైం పడుతుంది ఇవన్నీ కట్ చేసుకోవాలి పీసెస్ కట్ చేసుకోవాలి కరెక్ట్ సైజు కుట్టాలే ఎటు మిస్ చేయొద్దు ఇయాని కరెక్ట్ కుట్టియాలే కదా అండి
కానీ లూజ్ టైట్ చేయాలన్నా కూడా సూది పడక ఇబ్బంది అయితది కదా అండి మరి ఎట్లా చేయితోటి చేస్తారా
వేసినఅంతమటుకి వేస్తాము వాళ్ళ సూది పడకకపోతే హెమయింగ్ సూద్తోోటి ఇట్లా లైట్గా ఇప్పుడు మిషన్ మీద వేసినట్టు కుట్టేస్తామండి
ఉమ్మ్
ఇగ మరి కరెక్ట్గా ఉండాలి కదండి వాళ్ళకు
అవును కదా ఇప్పుడు మరి పెళ్ళిళ్ళ సీజన్ కదా అండి గిరాకీ ఉందాండి ఏమన్నా కస్టమర్స్ వస్తున్నారా
ఆ వస్తారండీ మొన్నటిదాకా వచ్చిలు ఇక మళ్ళీ ఇప్పుడు కొంచెం ఇప్పుడు పెళ్ళిళ్ళు లేవు కదండి
అ
ఇక కొంచెం కస్టమర్లు తగ్గిండ్రు నార్మల్ బ్లౌజులిగా
ఏం కష్టమో ఏమో అండి అందరు నేర్చుకుంటారు అందరూ మెషిన్లు మిషన్ నేర్చుకుట్లాలు అందరూ కొట్టుకుటన్లు
ఇంటింటికి ఒక మిషన్ ఇంటింటికి ఒకళ్ళు నేర్చుకోవడం వాళ్ళ వాళ్ళ కుట్టు పోవడము ఇక మా అసంటోళం ఎట్లా కుట్టుకుంటామండి
అదే అండి మరి గిరాకి ఉండద అంటన్లు కదా అసలు ఎక్కువ అ నేర్చుకుంటాడ్లు ఎవరిది వాళ్ళదే కదా కుట్టుకునేది
ఇక అంటే కొంతమంది మొత్తానికే రాని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు స్టార్టింగ్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఇగా వాళ్ళుస్తారండి కంపల్సరి ఒస్తారు నకాడికి అందరు కుట్టుకోరు కదండి కొంతమందికి ఐడియా ఉండదు కదా వేరే పనులు చేసుకుంటా వాళ్ళు మిషన్ కుట్టుకోరు కదా
ఉహు
అసలా ఓకే అండి అక్కడ ఎవరన్నా ఉన్నారా అప్పుడు నను తాన కేడ ఇప్పుడ